బాన్నవా
అ బా ఉన్నా నువ్ బాన్నావా
ఉమ్ బావున్న ఎం జెస్తన్నావ్
ఎం లే అండి ఉరికే ఫోన్ చూస్తా ఉన్నాను
రేప్ ఇంటికా ఇంగా
ఆ మొన్నాడు మాది పండుగ ఉంది గాదా వెళ్ళాలి
ఊ ఎట్లా రిలేటివ్స్ ఎవరన్నా వస్తారా మీ ఇంటికి
ఇంకా ప పండుగ రోజు ఏదైనా గుడికెళ్తమ్ అందరం ఇంకా రెలెటివ్స్ ఉమ్ రిలేటివ్స్ విత్ ఫ్యామ్లీ అండి
ఉ ఉ
ఇంటి దె ఇంటి గుడికి పోయేసి వస్తాము ఇంగ అక్కడే నిద్ర చేసేసి
ఉ
ఉమ్ అట్లే ఒక రోజంతా గడిపేసి వస్తాం
ఉహు ఇంకా మీ ఫ్రెండ్స్ అందర్ రేపే వెళ్తన్నారా
ఉమ్ కొందర్ రేపు కొందర్ మొన్నడు వెళ్తారు ఇంగ కొందరు పిల్లలున్నారు అటెండెన్స్ కావాలి అటెండెన్స్ కావాలి అని వాళ్ మొన్నటి పండుగ రోజ్ పొద్దున్ పోతారంట
ఉహు
ఇగ అటెండెన్స్ కాబటి
ఉమ్ అసలు ఎంత మెయింటైన్ చేస్తాన సెవెంటీ ఫైవ్ సెవెంటీస్ లోనే ఉంది గా నీ
ఉమ్ తగ్గేదైతే బాగా తగ్గిపోతుంది పెరిగేది అయితే ఏంది పది రోజుల్కి ఒక పెర్సెంట్ అట తగ్గుతుంది తా
ఆ ఒక రోజు అమ్సెంట్ అయితే ఎంత పర్సెంట్ తగ్గుతుంది త్రీ పర్సెంటా ఆ అదెంటో ఒకరు
ల్యాబ్స్ ఉన్నప్పుడు ఎక్కువ తగ్గుతది ఇంకా అవర్స్ అంటే ఇంక క్లాసెస్ ఉంటయి గదా అప్పుడు కొంచెం తగ్గుతది
ఉమ్ ఊ
అదే పెరగాలంటే వారం కాలేజ్కి పోయినా ఒక పర్సెంట్ గూడా పెరుగుతాదో లేదొ డౌటె
ఊ ఏందో ఇదంతా ఏందో ఆన్లైన్ అంతా ఓచేసి అసలు పర్సెంటేజ్ ఇ అందా అసల్ ఇవేంటివీ ఉండేటివే కావు
ముందైతే రిజిస్టర్ లో నోట్ చేసే వాళ్ళు అప్పుడు బాగుంటండె ఇంక ఇప్పుడైతే నా కొందరు అప్డేట్ చెయ్యరు అది అలానే ఉండిపోతు తది ఊ మ్యాన్వల్ గానే బాగుంటుంది
ఔను అసల్ మున్ నాకు బిటెక్ జాయిన్ అయినంత వరకు తెలీదు ఇట్లా సెవెంటీ ఫైయి ఈ పర్సెంట్ కంపల్సరీ ఉండలా అని డిప్లొమాలో కూడా మాకు అంతగా ఏం లేదు
ఔన్ మాకు డిప్లొమాలో రిజిస్ తర్లోనే వేస్తున్డ్రా ఇంక అప్పుడెమంత ప్రాబ్లమ్ అయ్యేది కాదు మళ్ళీ కొన్ని రోజులైతే ఫేస్ స్కాన్ చేస్ తాండ్రి మీకేం లేద అలాగా
యా సీఎము అది ఫేస్ స్కాన్ చేయమని అది ఎందో ఎందో తెచ్చిన్నార్ అనమాట రూలు అప్పట్నించి ఫేస్కానే థర్డ్ ఇయర్లో ఏమో అది అంతే అది మా సారు డే ఎండింగ్ లో ఇస్తాండె ఊమ్ అసలంత్తా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ తోనే అయిపోతాంది ఏం పని చేయాలో గూడా ఇంటర్నెట్ ఉండలా అసల్ రీచార్జ్ లేకుండా ఒక రోజు కూడా ఉండలేరు మన్షులు ఫ్ అసల్ ఫోన్ లేకుండా మెయిన్
ఇంక రీచార్జ్ లేకపోతే ఇంక ఏమన్నా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలిన్నా బ్రౌష్ చేయలేము మయ్ మన్ది నెట్ అయిపోయిందనుకో ఒక నిమిషంకి గూడా ఇంకేం ఇగ ఇకంతే ఫోన్ ఉన్న లేదె ఫోన్ ఉన్నా లేదన్నట్టుగానే ఉండిపోతది
ఊమ్ ఇంకొచ్చి ముందు మనం చిన్నప్పటి నుంచి క్లాస్ వర్క్స్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ జే చెస్కుంటు చదుకుంటాటిమి ఇప్పుడు క్లాస్ వ
అంతే ఇప్పుడు ఇంక ఇపుడు అన్ని గ్రూప్సు గ్రూప్స్ లోనే పెడ్ టరు ఎగ్జామ్స్ సు ఫోన్ లోనే పిడిఎఫ్స్ అంట ఆహా
ముందు ఎగ్జామ్స్ గూడా హ్యాండ్ అంటే చేతో పోయి మనకి ఏమొచ్చో ఆ నాలెడ్జ్ అంతా ఆడ పెట్టి ఒస్సాంటిమి ఇప్పుడు అంత ఫోన్ లోనే
మీ ఫోన్ ఉండాలా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ లో కూడా మనం ముందు పేపర్ చేతో రాసే వాళ్ళం టైప్ చేయాలి కదా కొన్ని ఎగ్జామ్స్ కి ఊమ్
ఫోన్ లో మనం టఫ్ ఫాస్ట్ గా టైప్ చేస్తాం. అది మనం సిస్టం ముందర కూర్చుంటే, అంత ఫాస్ట్ గా అసల్ టైప్ కూడా చేయ్లేము.
దంటే అలవాటైపోయింది చిన్న కి బోర్డ్ అది పెద్దగా అతేబనా
ఫోన్ కి బాగా అల్వాట్ పడిపోయినాం అసలు ఈ ఇంటర్నెట్ వల్ల ఎంత రేడియేషన్ అసల్ ముందు కాకులు పిచ్చుకలు ఎంత ఎంత అన్నిన్నాయి అసలు అడ్రస్సే లే విప్పుడవి ఎక్కడ్ చూడాల్